అ హలో
ఆ మేడం చెప్పండి
బావున్నా రండి
ఆ బాగున్నం అండి బాగున్నారా ఆ విని పిస్తుంది.
తింటాన్న పిల్లలు గిట్ల
ఆ బాగున్నారు. మేడం మీరు ఆ బాగున్నార్ మీరూ ఎట్ల ఉన్నారు. మల్లి అది అంత అందట్లే ఆ ఎండలు బానే కొడుతున్నాయి. ఆ నా అవును
అవును ఎండలు బాగున్నాయి. ఎండలు ఎండల తోటే భయమయితుంది మేడం హ్ పిల్లలు స్కూ అవును అవును పిల్లలు స్కూల్ కు ఎల్లిండ్రా లేదా హ్ అంటే ఇట్లా బాక్స్ పెడతారా లేకుంటె అమ్మా ఏం లేదండి వంట చేసిన బాక్స్ ఏనా
హ్ వేరే విలేజ్కి ఏళ్తారు గాదా అని ఆ అంటే ఇప్పుడు మా దగ్గర నుం చి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటది. అన్నట్టు స్కూల్
అవునా ఎట్లా పోతారు మరి
బస్సే మేడం బస్సే వస్తది. స్కూల్ బస్లు ఉంటాయి. గాదా
ఆ ఈ రోజుల్లో ఫీజులంటే అడ్డగోలుగా తీసుకుంటురు మేడం
ఆ స్కూ బాగానే ఉంది. మేడం ఫీజులు కూడా
ఉం ఫీజులు బాగానేఉన్నాయ్ మళ్ళా వాటికి వ్యాన్ ఫీజు ఉం మళ్ళీ మెయింటెనెన్స్ ఫీజ్ అంట తరు అందులో ఏ ఇందో అంటారు ఈ స్కూల్ వాళ్ళయితే ఫామ్ అంటారు, టై అంటారు, టై కి పైసలు అంటారు, యూనిఫామ్ కంటారు వాటర్ కంటారు.
అవునవును
మా దగ్గర అయితే ఇదే పని మీ దగ్గర అట్లా ఉందో లేదో.
మా దగ్గేర గూడ అంతే
అంతేనా ఆయమ్మలకి ఏమైంది ఆమ్మా అంటారు. వాళ్ళు
ఆ వెళ్ళినప్పుడల్లా అడుగుతారు.
ఉం
అడుగుతారు వాళ్ళు కూడా
పిల్లలు బాగ చదువుతార అండి
ఆ బాగానే చదువుతారు స్టడీ పరంగా అయితే ఓకే. ఇంకా స్కూల్ లో కూడా అప్పుడప్పుడు కల్చరల్ యాక్టివిటీస్ గేమ్స్ వాటిలో కూడా పార్టిసిపేట్ చేస్త సరే బాగనే అర్థం
ఉమ్
మీ దగ్గర ఏమ నా గేమ్స్ గిన్ న పెట్ ఇస్తర మేడమ్
స్కూల్ లోనేనా స్కూల్ లోనేనా ఆ పెడతారండి అవును మా యో మా స్కూల్ ల్యాబ్ వాలీబాల్లు వాలీబాలు త్రోబాలు ఖోఖో ఆ కబడి కరాటే టరు మా స్కూళ్లలో
కరాటీ కూడా ఉందా అంటే ఫీజ్ తీసుకుంటారా.
ఆ పీజు వేరే తీసుకుంటారు ఆ కరాటే సారు ఆ తర్వాత త ఇది ఉమ్మ్ డాన్స్ నేర్పుతారు. కోలాటం నేర్పుతారు భరతనాట్యం నేర్పు తరు స్కూల్లల్లో అయితే మామూలుగా అయి లేదు స్కూల్ నేర్పేటీ అయితేనేమో మామూలుగా ఇప్పుడు వార్షికోత్సవాలు జరుగుతాయి కదా
ఆ ఆ ఆ
అదే
వాళ్ళు వాళ్ళు నేర్పించి వాళ్ళే అ
వాళ్ళే సెలబ్రేషన్ చేసుకుంటారు అట్లా చేసేటి ఏమో ఆ అట్లా చేసేట ఏమో వాళ్ డు కొన్ బైగా బయట కొందరు భరతనాట్యం బేరే డబ్బులు
భరతనాట్యం కాబట్టి కి అది స్పెషల్గా ఉంటది కాబట్టి వేరే అది మనం నేర్చుకుంటేనే కట్టాలి కదా మనం పర్సనల్ గా కేర్ తీసుకు
అది డబ్బులు డబ్బుల తోటి పని అదే అన్నట్టు
ఆ చేస్తామ అంటానే కదా
అవును కరాట నేర్పుతారు పిల్లకి క్రమశి శిశుమందిర్లో అయితే పోట్ ఆ
స్కూళ్లల్లో ఇప్పుడు కరాటే నేర్పిన వాళ్ళని వేరే స్టేట్లలోకి అట్లా తీసుకెళ్ళడం జరిగింది ఎవరినైనా
ఆ తీసుకపోయి వేరే వేరే ఊర్లలో తీసుకపోతారు కదా మేడం మా దగ్గర ఇప్పుడు మా దగ్గర నుండి ఒక పక్క ఊరికి పోతారు. అక్కడ కాంపిటీషన్ ఉన్న అనుకోండి పిల్లవాళ్ళని బాగా ప్రాక్టీస్ చేయించి మళ్ళీ ఆ పక్క ఊరికి తీసుకుపోతారు. అందులో కాంపిటీషన్ లో గెలిస్ స్తే మళ్ళీ ఆ పై స్థాయిపోతది ఆ టీమ్
ఆ టీం మొత్తం వెళ్ళిపోద్ది
పై స్థాయిపోతది మళ్ళీ ఆ పై స్థాయి నుండి అక్కడ గెలిచిండ్రు అనుకోండి మళ్ళీ ఇంకా కొంచెం పై స్తాయిక్ దిస్ కెళ్తారు ఇట్లా వాళ్ళు లా రా మొత్తానికి రాష్ట్ర స్థాయి దాక వెళ్ళిపో
అక్కడ దాకా వెళ్ళితనే కదా మరి, అంటే వీళ్ళని బాగా వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ బాగా ప్రిపేర్ చేయిపిస్తటట్టున్నారు
అవును
హు
చేపిస్తరు
మరి వీళ్ళకి ఏమన్నా ఇన్కమ్ ఇస్తారా మేడం
ఎవరికి
ఇప్పుడు ఈ పిల్లలకి ఒకవేళ రాష్ట్ర స్థాయిలో యినా వీళ్ళు సెలెక్ట్ అయితే
హ్మ్ ఇన్కమ్ ఏమి ఇయ్యరండి
జస్ట్ అవునా అంటే వీళ్ళ కి మామూలుగా ఎడ్యుకేషన్ పరంగా ఏమన్నా స్కూల్స్ గీనం ఉంటాయా వీళ్ళయి
ఆ ఎడ్యుకేషన్ పరంగ్ అందు ఇప్పుడు అందులో పోతే గిట్ట, వీళ్ళు సెలెక్ట్ అయ్యి నేను అందులకే పోతా అనుకుంటే అందులో ఆటలు నే స్కూల్ కూడా ఉంటాయి కదా, అందులో తీసి వేయచ్చు లేదు మేము బోము అన్నాం అనుకో ఆ తీసివేస్ కోవచ్చు అంటే బాగా ఇప్పుడు ప్లేయింగ్ స్కూల్ల్ ఉంటాయి కదా అండి ఆటలు ఆడేటివి స్కూల్ల్ అందులో కూడా అడ్మిషన్ చేసి తీసుకోవచ్చు తీసుకోవచ్చారు మా దగ్గర ఒక అబ్బాయి వెళ్ళిండు అట్లనే
ఆ అట్లా వెళ్ళిన వాళ్ళు ఉన్నారా
తున్నార్ ఇక లేదు అనుకున్ అంటే మామూలు గా ఇటు స్టడీ పరం ఇటు మళ్ళీ పిల్లల్ దు కు ఆ స్కూల్నే ఆటలు పాటలు నేర్పించడం ద్వారా అట్ల పోయి కూడా ఉన్నరు అట్లా కూడా ఉన్నరు మ్మ్ హ్మ్. మీ దగ్గర పిల్లలకు నేర్పిస్తారా అన్ని స్కూళ్లలో మరి
నేర్పిస్తారు కానీ ఇప్పటి వరకు ఆయితే ఎవ్వరు అంత పోయినవాళ్ళు లేరు
అవునా మా దగ్గర మ్మ్. మా దగ్గర ఇంకా మళ్ళీ పిల్లల్ని ఎస్కర్షన్ కు కూడా టీ ఉండే తీసుకపోతారు వేరే ఊరికి ఇప్పుడు ఎక్కడకంటే ఒకసారి వరంగల్ తీసుకుపోతారు ఒకసారి బల్లా చెప్ పేపర్
అంతేగా అది ఎక్కడ కాంపిటీషన్ ఉంటే అక్కడికెళ్ళిపోతారు
టేషన్ అని గాదు మామూలుగా పిల్లల్ని విహారయాత్రలకు తీసుకపోతారు కదా
ఆ అట్లా గూడుందా
మీ దగ్గర తీసుకెళ్ళారా
తీసుకెళ్తారు ఒక గీటే వరంగల్ మొత్తం చూపిచ్చుకొని వస్తరు
వరంగల్ కాదు వాళ్ళు అంటే వరంగల్ తీసుకపోతారు తర్వాత మా దగ్గర ఉమ్ ఇగ ఎక్కడెక్కడటే ఇగ ఆ వాళ్ళ స్కూల్ నిర్ణయాన్ని బ ట్టి తీస్కపోతారు
అవునవును
ఊ ఇగ ఆ రోజు స్కూల్ కు డుమ్మా వీళ్ళు మంచిగా బస్సు మాట్లాడి తీసుకెళ్తారు కానీ కాకపోతే పైసలు అడుగుతారు మేడం అయి వయ్యో రెండు వేలు ఫుడ్డు వాళ్ళే పెడతారు పైసలిస్తాం కదా మనం వెయ్యి రూపాయలు పదిహేను వందలు రెండు వేలు దూరమై తే లాంగ్ అయితే రెండు వేలేస్తరు ఒక్కొక్కరి ఇక వాళ్ళే బస్ పులో నుండి మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చేదాక రెండు పూటలు ఫుడ్ పెడతారట
ఆ
చాయ్ టిఫిన్
ఇగ ఆ రోజుకి సంబంధించిందంతా ఇక వాళ్ళే
వాళ్ళే ఇగ వాళ్ళే బాధ్యత ఇగ ఇప్పటికి మా పాప ఆ వాళ్ళే ప్పటికి చదువు చదువు అన్ టే మేడం ఈ రోజుల్లో పిల్లవారికింత అన్నం పెట్ ట్టినమా చదివిపిచ్చినమా అంటే వాడికి కూడా పోరు కొడుతుది
అవునవును ఆ
లని పెట్టేంత సేపు పెట్టాలి బుజ్జగ్గించేంత సేపే బుజ్జగించాలి తర్వాత చదువులో నాన్న చదువుకోబెట్టా ఈ రోజుల రాగుపచ్చేసి ఎంత పెద్ద పెద్ద ఆదర్శం ఇష్టమైన ఆ వంతులయినమ్మ వాళ్ళ కథలు ఇట్లా శివాజీ ఎట్లా అయిండు వాళ్ళు ఎట్లైండు ఈ కలెక్టర్ ఎట్లైండు చదువుకుంటెనే కద అవన్నీ కొంచెం బుజ్జగిచ్చి చెప్పినాం అనుకో అబ్బా మా అమ్మ చెప్పింది కదా అని వాళ్ళు కొద్దిగా చదువు ధ్యాసలో కూడా పడతారు అన్నట్టు
అవునవును అట్లా కూడా ఉంటది ఇప్పుడు అవన్నీ ఇప్పుటిప్పటి లో తీసుకెళ్తున్నారు కూడా కొంచెం డెవలప్ అవుతున్నాయి స్కూల్ కూడా
అవునవును
అవును అప్పట్లు ఇవంత స్ట్రిక్ట్ గా జరగలే ఇప్పుడు కొంచెం స్ గవర్నమెంట్ స్కూల్లో కూడా బాగానేయంది
ఏ గవర్నమెంట్ స్కూల్ల్లో కూడా ఇప్పుడు గవర్నమెంట్ అంటున్నాం గానీ ఇప్పుడు గవర్నమెంటె బాగా డిమాండ్కి వచ్చినట్టు అయితే అంది ఆ ఇప్పుడు మోడీ ప్రభుత్వం వచ్చిన కాడికిళ్ళి ఇప్పుడు కేసీఆర్ వచ్చిన కాడికేళ్ళి వీళ్ళు వచ్చిన కాడికి వెళ్ళి కూడా గవర్నమెంట్ స్కూలల్లో ఇట్లా చెప్పాలి చదువు అట్లా చెప్పాలంటే కూడా స్ట్రిక్ట్ గా అయితుంది అది కూడా
అవునవును
మనం ఏదో పైసలు పెట్టా మా పిల్లవాడు గవర్నమెంట్కి పోతాడా అన్న ఉద్దేశం మనకు ఉంటుంది కాని
ఉ
స్కూల్ కూడా పటిష్టంగానే ఉన్నాయి
ఇప్పుడున్నాయి మేడం అన్ త ముందు లేవు ఇప్పుడు చాలా మంది చాలా మ ఆట్లున్నరు కాబట్టే చాలా మంది పేరెంట్స్ కూడా గవర్నమెంట్ స్కూల్ పంపిచ్చకపొయ్యేది
నా చిన్నప్పుడైతే ఒకటే స్కూల్ ఒకటే బ్యాగ్ ఒకటే పుస్తకము నేను గవర్నమెంట్
అప్పుడు ఉన్నంత మరి స్ట్రిక్ట్గా అసలు ఇప్పుడు ఉందా మేడమ్ అసలు అసలు లేనే లేదు టీచర్స్ మీదికే స్టూడెంట్స్ ఎగబారు తండ్రి కొట్టినా పేరెంట్స్కి చెప్తే ముందు మనమే పోయి మావోన్ని ఎందుకు కొడుతున్నారు గాని మనమే ముందుగాలంటాండం ఇంక‌ వాళ్ళేం చేస్తారు
అదే వాడు గో కొట్టడు అతను అతను
రావాలనేది అప్పుడు
అంతే గని
కొట్టండి భయం ఉండాలి గదా అని చెప్పేది
అదే గదా ఇప్పుడు ఒక చిన్న గీత పడంగనే అదెందుకండి మామూలుగా నేను శిష్మందిర్ లో అప్పుడు చేసినప్పుడు ఒక నేను జాతి నేను అప్పుడు చేసినప్పుడు నా స్టూడెంట్ ఇప్పుడు అమెరికాలో హైదరాబాద్ లో ఇట్లా పెద్ద పెద్ద దాంట్లో ఉన్నారు వాళ్ళు తెలుసా ఇప్పుడంటే మాను కున్నా కాగాని ఇప్పుడు బాగా
అప్పుడు స్టిక్ట్ ఉంది అయినా మనం చద వాళ్ళని కొంచెం ఫోర్స్ చేసి బెదిరించినా కూడా పేరెంట్స్ సపోర్ట్ చేసేది
అవును
ఇప్పుడేమో ముందుగాల మనమే ఎందుకు గొడుతున్నారుర అని వాళ్ళనింటే ఇంకా
ఆ వాళ్ళు కో వాళ్ళు కొటింద్రు అని ఏ వచ్చేసరికి మనకేద ఉక్రషం ముంగ చ్చి వా పిల్లల్ని తీసుకపోయి పిల్లందే మా పిల్లవాడిని కొట్టి తినట్ చా దూరు ఆక పోను అ సరికి వీడికిక్కడ సంతోషం అన్న ట్టింగ మన పిల్లడికే సంతోషం
మా మమ్మీ వచ్చి అడుగుతాంది అన్నట్టు
ఇగ నేను చదువుతేంది చదవకపోతేంది నన్ను టీచర్ కొడితే మాత్రం మా మమ్మీకో డాడీకో చెప్తా అన్న ధీమా వీళ్ళకొకటుండి పో అ
అవును ఇప్పుడు అట్లానే ఉంది
కొట్టండి మేడం కొట్ట కొట్టండి కానీ చదువైతే రావాలి అన్నాం అనుకో ఇంకోసారి చేస్తాడు వాడు చేయడు వస్తాడు
చెయ్యదు ఇంకా రెం దాకాడింట అయిపో పట్న అవునువు
ఏం వంటలు చేసింద్రు ఏం బాక్సులు పెట్టిందిరు
ఆలుూ టమాటా వేసిన మేడ పంపించిన ఇక ఇల్లు కడుగుదాంమని చూస్తున్నా
ఆలూ టమాటానా ఒక ఆలు టమాటా తింటారా మేడ మరి తింటారా ఇంకెవను చారు అది అలాంటివిడు అ అట్లా పెడదామంటే ఈ బాగా ససలలా ఆగనే ఆగా ఈ బా
రాగబో మళ్ళా కింద పోతే ఇంకాదో బాధ
మళ్ళా వచ్చినాక బ్యాగులు కడగాలి అభ దుడవాలి మళ్ళీ ఆ ఇంకా డబుల్ రిస్క్ అది ఈ పిల్లలకు ఈ బాక్సులు పెట్టి తట్టినమ అంటే ఫ్రై కూర అలాంటివి పెడితే కొద్దిగా ఏమైనా పరవడదు
అవును
సరే మేడం టిఫిన్ గిట్ట చేసారు కదా మరి
చేసినా మేడమ్ ఇం ఇంటిలుకి అడగాంని చూస్తాను
హ్మ్ ఓకే ఓకే అండి బాయ్ రండి మా ఊరికి ఓకే